హలో
బావున్నారా
ఆ బావున్నాం మీరు బాగున్నారా వాయిస్ బాగా వినిపిస్తందా క్లియర్ గా
పిస్తాంది మాది
ఆ వినిపిస్తంది నా వాయిస్ ఏం వినిపించ లేదా
ఆ లేదు కొంచం
అవునా ఉమ్మ్ ఇప్పుడు
ఆ ఒకే
ఆ
తిన్నారా
ఆ తిన్నాం మీరు తిన్నారా
ఆ
ఏం తిన్నారు
చికెన్ అన్నం
చికెన్ అన్నామా ఆ మేము ఎగ్ కర్రీ అన్నం
ఓకే ఎగ్ కర్రీ బా జేస్తారా
ఆ బా జేస్తాం మీరు బాగా చేస్తారా వంటలన్ని
కొన్ని కొన్నొస్తాయ్ మాం మాంసం చేయలేను మీరు ఏది బా జేస్తరు
నేను అదే మాంసమే బా చేస్తాను అంటే ఆ చేస్తాను ఫిష్ ఒక్కటి రాదు చేపలు ఒకటి రాదు
చెప్తారా
మటనా మామూలు చికెన్ మసాలా కి ఆడిచ్చుకుంటాం కదా
ఆ ఆ
ఆ అది ప్రిపేర్ చేసుకొని చికెన్ చేసినట్లే ఇంకా నార్మల్గా ఆ ఇంగ పేస్ట్ అంతా బాగా అంతా ఫ్రై ఫ్రై చేసేసి మగ్గనిచ్చేసి ఇంకా మటన్ అంతా వేసేస్తాను నేను
ఊహు
అది కొద్దిసేపు బాగా మగ్గాల దాంట్లో
అవునా
ఆ ఒక్కొక్కసారి ఒక్కొ విధంగా చేస్తాంట నేను ఒకటే విధంగా అయితే ఆ ఒక్కొక్కసారి ఒక విధంగా చేస్తాంట
ఉ
ఎట్లా ఒకటే రకమే చెయనన్నమాట ఆ మీరు చికెన్ బా జేస్తారా
ఏం నేను అంతగా చేయలేదు టూ టైమ్స్ చేసానంతే
అవునా రెండు సార్లు చేసినారా ఆ ఊ బ అన్ని తింటారా మాంసం అన్నీ మీరు
ఆహా మా చికెన్ చికెన్ తింతా అంతే
ఆ మటను చాపలు దినరా ఊ
ఆ చాప ఫ్రై పకోడా
అవునులే అట్లాంటిది తింటారు మటన్ అస్సల్ తినరు ఊ
మీ ఊర్లో ఏం పంటలు పండించారు ఇప్పుడు
మా ఊర్లో పంటలు ఏమి ఉండవు
ఆ
ఇక్కడ ఉండవు మా ఇంటి దగ్గర ఏమి
చుట్టుపక్కల
ఆహా చుట్టు పక్కల కూడా ఉండవు
పంటల్ బండియ్యరా
ఆహా మాది టౌను
అవునా
ఆ
అనంతపూరా సైడు
మధ్యలో అనంతపూర్ లో చుట్టుపక్కల అంటే మేము వెళ్ళం అక్కడ ఊరు బయట కదా ఇంకా
అవును ఏ పండుగ బాగా జరుగుతుంది
మా ఎ మా ఊర్లోనా
అవును
ఆ అన్ని పండగలు బా చేసుకుంటారు కానీ వినాయక చవితి వినాయక చవితి పీర్ల పండగ
హ్మ్
అవి బా చేస్తారు ఇంకా
వినాయక చవితి ఎన్ని రోజులు చేస్తారు
నైన్ డేస్ తొమ్మిది రోజులు చేస్తారు ఆ తొమ్మిది రోజులు చేస్తారు
ఆ ఎట్లా ఎట్లా చేస్తారు
అదే విగ్రహాన్ని ప్రతిష్ఠించి బాగా చేస్తారు అన్ని మీ సైడ్ బాజేస్తారా అన్నీ అక్క
హోలీ
హోలీనా హోలీ ఏం పెద్దగా పట్టించుకోరు ఎవరింట్లో వాళ్ళే అంతే ఇంకా
పీర్ల పండుగ అంటే ఏంటి
పీర్ల పండగ అంటే అదే పీర్లు కూర్చోబెడతారు కదా ముస్లిమ్స్ది ముస్లిమ్స్ది
ఆ
కడప మీది కడప కదా
అ
కడప సైడ్ ఏదో చెప్తారు కదా బా చేస్తారంటనె కడప సైడ్ గాని
మేము చూడలేదు కొన్ని సైడ్లు జరుగుతాది అదే అది ఎట్లా చేస్తారు పీర్ల పండగ
అందరు బాగా ముస్లిమ్స్ అని కాదు
హ్మ్
మామూలు తెలుగు వాళ్ళు కూడా వెళ్తారనమాట మీరు ముస్లిమ్సా
అవన్నీ అడగ కూడదు
హ్మ్
ఆ పండుగ ఎట్లా చెప్తారు
ఆ పండగ అంటే ఇంగా అదే చక్కెర యి చదివించుకొని రావడము
హ్మ్
అట్లా చేస్తారన్ని
హలో
అంటే అన్నీ అన్నీ అ అందరూ బా చేసుకుంటారు
హ్మ్
ఆ బాగా చేస్తారన్ని.
వంటలు ఆ రోజు అంటే నాన్ వెజ్ వెజ్ చేస్తారు.
మేమైతే ఏమ అట్లాంటివన్నీ ఏం చేయము ఊరు, అక్కనే మామూలుగా దేవుళని చూసేక పోతాం అంతే.
ఉహు
ఆ మీ ఊర్లో ఏం చేస్తారు బాగా
మా ఊర్లో సంక్రాంతి బాగాజరుగుతుంది.
ఉ సంక్రాంతిన, సంక్రాంతి అంటే ఇకా ఉ ముగ్గులన్నీ వస్తాయా మీకు బాగా,
ఆ వస్తాయి. అమ్మాయిలుంటే ముగ్గులు రావాలి కచ్చితంగా,
కొంతమంది వేయలేరనమాట కొంతమందికి రావు కొ మంది బాగా వేస్తారు.
అమ్మాయిల అంటే నేర్చుకోవాలని అంటారు.
ఆ నేర్చుకుంటా నేర్చుకోవాలి గాని కొంతమందికి ఎంత ట్రై చేస్త, రావు అవి నీట్గా రావు పర్ఫెక్ట్ గా
అవును.
అవును ఎక్కడికన్నా వెళ్ళన్నారా
ఆ వెళ్ళాం ఆ పోయిన సంవత్సరం వెళ్ళాము టూర్కి చెన్నైకి,
చెన్నైయక
మూడు రోజులు ఉన్నక్కడి,
మూడు రోజులు ఉన్నారాన్.
ఆ
ఉ ఇంకేమి చెప్పండి.
కలం వెళ్ళి,
అవునులే ఆ
కాల్ నడకని పద్నాలుగు కిలోమీటర్లు నడచాలి
ఉ హా
మొత్తం మా చీకట్లు పొడ్డున ఉదయం. చికట్లు స్టార్ట్ చేస్తే
ఉమ్
సాయంత్రానికి వచ్చాం మొత్తం తిరిగి, గుళ్ళు చాలా అడుగుడుగున గుళ్ళు ఉన్నాయిక్కడ,
ఆ అక్కడ చనా ఉన్నాయి్ తమిళ తమిళనాడు సైడ్ ఎక్కువ ఉన్నాయి టెంపుల్స్. అదే గుడిలు ఉన్నాయి ఎక్కువ ఆ అక్కడే తమిళనాడు సైడ్ఏ
అంటే మోక్ష మార్గం అని చిన్న మార్గం ఉంది దానిట్లో దుర్తే మోక్షంగా అతంది.
ఊహు
అక్కడ దూరి పద్నాలుగు కిలోమీ దర్శనానికి చాలా టైం పట్టింది.
ఉమ్ అంటే దర్శనానికి ఎక్కువ టైం పడుతుది.
ఆ అక్కడ శివుడు కదా శనివారం ఎక్కువ శనివారం ఆ శనివారం కాట్టి ఇంకా ఎక్కువ మంది
ఊ
అరుణాచలం ఆ రోజు అంతా అరుణాచలం చూశాం
ఊ
రెండో రోజు వేరే చర్చ్ దగ్గరికి ఎళ్ళి ఒక టెంపుల్ కెళ్ళా మూడో రోజు వేళానీలంతా వేలాంగణి అని మేరి మా
అవునులే హూ
ఆ అక్కడ ఆ రోజు ఆ రోజు బీచ్ లో అంతా మునివి
ఊ
వేలాంగ్ని బా ఫేమస్ కదా అక్కడ
అవునులే హా ఏమో మేమైతే వెళ్ళలేదు గానీ ఆక్కడ అరుణాచలం అయితే వెళ్ళినాము
ఆ అక్కడ ఫేమస్ మా అరుణాచలము ఇది వేలాంగిణి బాగా ఫేమస్ అరుణాచలం నే ప్పుడైనా జీవితంలో ఒక్కసారి అన్నా చూడాలంట ఎళ్ళాలంట అక్కడి
అవునవును
అక్కడికగళ్తే మంచిది అని అంటా
ఊ
మీరు వెళ్లారా
ఆ మేము వెళ్ళినాం
ఊ ఎప్పు వెళ్లారు
నేను లాస్ట్ ఇయర్ పోయిన సమచ్చరము పోయిన సమచ్చరం పోయినాను ఇంకా ఈసారి పోలే ఇంకా బాబు ఉన్నాడా నాకు చిన్న బాబు
ఆ
ఇంక కుదరలేదు నా
ట్రైన్ కెళ్తారా బస్ కా
మేము కార్ లో పోయింటిమి
ఊ
ఆ
ఇంకా ఏం చూసినారు అక్కడ
అదొక్కటే
అవునా
అరుణాచలం ఒకటే
ఊ
మా వారు మా రిలేటివ్స్ ఉన్నా అక్కడ మా బంధువులు ఉన్నారు అక్కడ ఉంటిమి ఇంగ వచ్చేస్తిమి
ఊ ఇంకా చాలా చూస్తాం మేం
ఊ
అది అంతే ఇంతకు ముందు ఫ్రెండ్స్ తో ఆ
మేము మా బంధువులు వాళ్ళ ఇంటికి అని చెప్పి పోయినామా ఇంగా అనుకోకుండా ఇంకా ఆ రోజు వెళ్ళిపోయినాము
అంటే కాలినడకనే ఎళ్ళారా
ఆ కల్నాడకన గిరి గిరిప్రదక్షిణ చేసినాను కాలినడకనే ఉ
ఆహ
మోక్ష మార్గంలో నేనేమ్ వెళ్ళలేదు గాని ఆ రోజు చాలా మందుండ్రి
ఆ ఆడ ఎప్పుడైనా ఎక్కువుంటారు
ఆ ఫోర్ ఫైవ్ లైన్స్ నిల్బదిండ్రీ
అవునవును మేము మేము వెళ్ళినప్పుడు ఐదు ఐదు లైన్ లేము నిలబడిడి
ఊ హూ
చాలా మందుం
అవును చాలా మందంటారు ఎంత లాఉన్న వాళ్ళ కైనా కూడా వస్తారం ఈజీగా బయటికి ఆ చెప్తార అక్కడ అవునవును హూ
దూరడం గాని అది గిరిప్రదక్షిణ అయితే ఖచ్చితంగా అక్కడ దూరాలి మంచిది
అవును మనము కొద్దిసేపు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు గాని కొద్దిసేపు నడిస్తే మనం కాళ్ళంతా లాగేస్తాయా అక్కడ చేసేటప్పుడేమీ కాళ్
ఆ పద్నాలుగు కిలోమీటర్లు మనం మామూలుగా నడచాలంటే అసలు నడచలేం
నడచలేం నడచలేం అస్సల్ నడచలేం కానీ ఆ కాళంతా లాగేస్తాయ్
ఆ చూడు మరి పద్నాలుగు కిలోమీటర్లు నడుస్తాం
కిలోమీటర్లు నడిచినామంటే చనా ఇదే అసల్ కాలు కూడా నొప్పిచ్చవ్ బాగుంటది
ఆ దేవుని దేవుని వేడుకుంటూ స్మరిస్తూ వెళ్ళ
అవునవును మీరోట్టి కాళ్తోనే నడిచినారా లేదంటే సాక్స్ లో వేస్
లేదు లేదు ఏం వేస్కోలేదు ఉపవాసంతోని ఎళ్ళ
ఊ
బావుంటది చాలా బావుంటది చూసేదా
అవును
కార్తీక పౌర్ణమీ రోజు బా జరుగుతదంట అక్కడ
ఊ
కార్తీక పౌర్ణమి రోజు బా జరుగుతదంట అక్కడ
అవునవును హూ
పైన ఆరో కొండ పైన వెళ్ళి దీపం పెడత్
సరే బాయ్
ఆ సరే వుంట్
ఆ హ